హలో మాట్లాల్లేదు కాల్ చేసి
ఏం చేస్తున్నారు
ఏది చయట్లేదు
మా ఫ్రెండ్ నా కోసం ఏం చెయట్లేదు మా ఫ్రెండ్ నా కోసం మా విడికాయ ముక్కలు కోసించ్చింది
హ్మ్ మీరు మీవి కోసుకోరా మీ ఫ్రెండ్ కోసివాలా
మా ఫ్రెండ్ చాలా మంచిదని చెప్పాను కదా
అనా
అందుకు
ఏం చేస్తున్నారు మరి
మామిడి ము క్కల్ తింటున్నా
అయినా మీరు హాస్టల్ అన్నారు అవి ఎలా మాట్లా
మొన్న ఇంటికెళ్ళి వచ్చాను అప్పుడు తెచ్చాను
మీరేమైనా మూవీస్ చూసారా నన్న మొన్న ఏనా
చూసాను మీరేం జుల్లేదా.
నేన్ మూవీస్ చూడనండి.
ఎందుకండి.
ఏం లేదు నాకు ఇంట్రెస్ట్ ఉండదు నేన్ చూడాలని నేన్ చూడన్.
మీకు ఒక స్టోరీ చెప్తా ఇంటారా.
ఆ జెప్పండి.
అనగనగాన.
మంచి చెప్పండి అలా గాదు అనగనగా. అనగా అంటే మాకు అర్థం గాదక్కడ. మంచి చెప్తే మేము వింటాం కూరగాయల ఆ ఓకే.
టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ.
ఉమ్.
ఉమ్. బంగాళదుంప.
ఆ ఓకే.
ఇవి నాలుగు కలిసి ఒక రోజు బయట సరదాగా తిరుగుదామని వెళ్తుంటే రోడ్డు మీద నడుచుకుంటు. అయితే దారిలో వెళ్తుంటే. ఆ బంగాళదుంపకి ఒక టిఫిన్ కొట్టు కనపడిద్ది. కనపడ్డాక. హమ్. అచ్. ఆ టిఫిన్ గొట్టు కనపడ్డాక. ఉమ్. అటిప్. ప్పిన్ కొట్టయన ఏం చేస్తారంటే.
ఏం జెస్సాడు.
బంగాళదుంపను అంటే అప్పుడే ఆయన పూరి చేస్తుంటుడు బ ఆ కోరు ఉండదు పూరి మనుషులూజెయానికి ఆ బంగాళదుంపుది.
అయ్యో నేను గుడా జూస్త్. అ ఇదేది.
ఐ. దే చెప్తే ఇనండీ.
నేను చూసానండి ఇంకేమైనా స్టోరీస్ ఉంటే జెప్పండి.
ఊహు భైరవుని కథ చెప్పేనా మీకు
ఏం కథ
భైరవుని కథ
ఆ చెప్పండి ఒకసారి విన్నానో లేదో చూస్తాను ఆ
రాజుకి వాళ్ళ ఒక కుమార్తె ఉండిద్ది అందమైన కుమార్తె ఉండిద్ది ఆయి తే అందమైన కుమార్తె ఉంటే అందమైన కుమార్తెకి స్వయంవరం పెడతాడు
స్వయంవరం ఆ ఓకే
పక్క దేశపు రాజుల అందరినీ పిలిచి స్వయంవరం పెడితురు ఆ కుమార్తె కోసం ఎవరైతే నచ్చితే వాళ్ళ మెల్లో వెళ్ళి తను దండ వేయాలి పూల దండ వేయాలి అయితే రాజులందరూ వస్తారు రాజులందరూ వచ్చినప్పుడు ఎవరు మెల్ ఆ ఎవరు నచ్చరు తనకి అయితే ఒక ఆయన బయట నుంచి వేరే ఊరు నుంచి ఒక బైరాగి వస్తడు ఒక సన్యాసి ఆ సన్యాసి వచ్చి అక్కడ ఉండి తన కోసం జపం చేస్తున్నారు జపం చేస్తుంటే ఈ యువరాణికి నచ్చి వెళ్ళి తన మెల్లో పువ్వుల దండ ఎసిది పూలదండేసినప్పుడు రాజుగారు తన మీద కోప పడుతారు కోప్పడి నేను ఇంతమందిని రాజులందరినీ పిలిపించి నీకోసం స్వయంవరం పెట్టిస్తే నువ్వేమో ఎవరో బైరాగికి సన్యాసికి వెళ్ళలి పూలదండ వేస్తావా అని రాజుగారు కోప్పడుతారు
మీకు ఇలాంటి స్టోరీస్ తప్ప ఇంకేం తెలియదా మూ సినిమాలు చూస్తారు కదా స్టోరీస్ చెప్పచ్చు కదా
నేను చెప్పా నా నాకు చెప్పాను కదా తెలుగు బుక్స్ ఎక్కువ చదువుతా అని స్టోరీ బుక్స్ చదివానండి అందుకని పరమానందను శిష్యులు కథ చెప్పనా పన్నెండు గురుది
అవును ఇప్పుడు నేను చేయనండి
పిసినారి తాతయ్య కథ చెప్పనా పిసినారి తాతయ్య
పిసినారి తాత గురించి ఏమింటాది మామిడి చెట్టు ఉంటాంది అవి కోసుకునేవారు అదేనా
ఆ నాగారి కథ చెప్పనా
ఏం కథ
నాగరికత ఇది ఒక జంతువుకి ఒక మనిషికి ఉన్న సంబంధం
అవునా
హు
సరే
చెప్తున్నా వినండి ఒక మనిషి ఉంటాడు ఆయనకి ఆవులుంటాయి రెం ఒక ఆవు ఉండిద్ది ఆయన పొలంలోకి తీసుకెల్లి రోజూ దాన్ని
పచ్చి గడ్డి కోసి దానికి వేస్తాడు నేను నేను కొన్ని క్వశ్చన్స్ అడగన అది ప్రసిద్ గవర్నర్ ఎవరో తెలుసా మీకు
ఆ సంజయ్ మల్హోత్ర
కాదండి ఆర్బిఐ ప్రస్తు గవర్నర్ సంజయ్ మల్హోత్ర ఎకందా సార్ ట్వంటీ ట్వంటీఫైవ్ కాబట్టి అవునా
ఉన్న వ్యక్తి
మరి ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు
తనే శక్తికాంత దాస్
ఎవరు కాదండి మన్మోహన్ సింగ్ అండి
ఓహో ఓకే
ఇంకొన్ని క్వశ్చన్స్ అడగనా మిమ్మల్ని ప్రశ్నలు అడగనా
అడగండి
ఆర్బిఐ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు
పి. వి. నరసింహారవు ఆ పి. వి. నరసింహరావు ఆ
కాదు సిరి దేశముఖ్ ఆ అతను ఆగస్టు పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు నుండి ఎక్కడ వర ఈ జూన్ ముప్పై పంతొమ్మిది వందల మలవైతోమ్మిది వరకు ఉన్నాయ్. హ ఆర్బీ సెంట్రల్ ఆఫీస్ తు ఏ ఎక్కడ మార్చబడిందో తెలుస్ స అక్కడ్నుండి ఎక్ కడ అంటే ముందెక్కడ ఉండేది? ముంబైలో కాదు అక్కడ్నుంచి ఒ ఒక ప్లేస్ కి ముంబైకిి షిఫ్ట్ అయింది. చేంజ్ అయింది. మార్చారు కదా అప్పుడు ముంబై లో ఉన్నట్ ట్టు మార్చిన తర్వాతే ముంబైలో ఉంది. అంతకు ముందు వేరే ప్రదేశంలోనే ఉండేది. ఇంతకు ముందు కోల్కత్ తాలో ఉండేది. అవునా మ్మ్
నేనోకొషన్ అడగనా మిమ్మల్ని?
ఏంటిది
నేనోకొషన్ అడగన మిమ్మల్ని?
అడగండి
మన జాతీయ పక్షి ఏంటి? తెలంగాణ జాతీయ పక్షి ఏంటి?
ఏంటండి
తెలంగాణ జాతీయ పక్షి ఏంటి? నెమలి కాదండి పాలపిట్ట అది దేశంది దేశం రాష్ దేశం పక్షి అది
న్నే ఎందుకలా చేసారు ఇంకా వేరే ఏ వేరే పక్షుల్ని కూడా పెట్టచ్చు కదా! అది ఎందుక్ బెట్టారు?
అదీ పాలపిట్ట అనేది మన జాతీయ పక్షి
అదే ఎందుకు జాతీయ పక్షిగా దాన్నే ఎందుకు పెట్టారు? ఇప్పుడు పావురం ఉంది చిల్ రామమ్ చిలుకుంది పాలపిట్ ఉంది ఇంకా నెమలుంది. గబ్బిలం ఉంది గద్దుంది ఇవి చాలా ఉన్నాయి. ద దాన్ని మాత్రమే ఎందుకు పెట్టారు అని అడుగు తున్నా.
ఉహు అవున నాకు తెలీదు నా చిన్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటే నేను ఆన్సర్స్ చదివి చెప్పేదాన్ని అంతే వున నేను ఇంకో ప్రశ్న అడగన మిమ్మల్ని
నడగడ
మన జాతీయ చెట్టు ఏంటి
ఏంటి
మన జాతీయ చెట్టు చీ మా మర్రిచెట్టు మన రాష్ట్రచెట్టు ఏంటి
నేను అడుగుతానండి ఇప్పుడు భ భారత్ మనదేశ జాతీయ పండు ఏంటి
భారతదేశ జాతీయ పండు వచ్చేసి మామిడికాయ
ఆ రైటే చెప్పారండి ఇందాక తినడానికి అనుకున్న చెప్పారు సాధారణంగా సోడియం క్లోరైడ్ ను ఏమని పిలుస్తారు
సాధారణంగా సోడియం క్లోరైడ్ తెలిదండి
మీరు వాష్ వాషింగ్ సోడా అని ఎప్పుడు వినలేదా దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు అదీ కూడా తెలిదా సూరత్ కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది
భూమి